అలో ఎలా ఉన్నావక్క బాన్నావా
మ్మ్ బావున్నాన్ మా ఏం జేస్తనావ్
ఏం లేదక్క ఇలాగే కొంచెం వర్క్ అంటే బై బైటకొచ్చాను వర్క్ ఐపోయింది ఇంగలానే ఇలా ఉన్నా
మ్మ్
మ్మ్ ఇంకేంటక్క ఏంటి విశేషాలు
పనైపోతాది కదా మనకి
మ్మ్ అవును నెక్స్ట్ మంత్ నించే
మంతు
మ్మ్ మ్
ఏంటో అసలు చాలా చాలా త్వర త్వరగా ఐపోతాంది ఇయరు గూడ
అవును
ఏంటి ఇది అప్పుడే మే ఐప్ ఇంక మే టెన్ డేస్
ఆ అవును ఇంగట్ టెన్ డేస్ ఎక్కడ ఇక్ ఈ రోజు ట్వంటీ టూ అక్క
ఆ అదే అదే ఇంకా వన్ వీక్
థర్టీ వన్ ఉందేమో గదా థర్టీ వన్ ఉందేమో గదా ఈ నెల
చాలా చాలా ఫాస్ట్గా ఎల్తావున్నయ్
అవును అదేమో కర్క్టే కో ఇంకేమక్క నువ్వేం జేస్తున్నావ్ ఇంట్లో
ఏంది రా
మ్మ్
నేను
మ్మ్
మ్మ్ మ్మ్మ్మ్ నేను ఒక బిజినెస్ ప్లాన్ను
అహ్ ఏం ప్లాన్ చేస్తున్నావు మరి.
అనుకుంటున్నాం జాబ్ క్విట్ అయ్యాక ఎవరైకైనా అది ఫ్యూచ చల్ ఎవరికైనా లేడీస్కి మనకి యూజ్ అయ్యేలాగా అంటే ఎవరైనా చేసుకోవచ్చు అనేలాగా క్లౌడ్ కిచెన్ ఉమ్ ఉ ఐడియ ఉంది కద నికో
ఆ క్లౌడ్ కిచెన్ విన్నాను విన్నా
అంటే ఇప్పుడు మనకి స్విగ్గీ జొమాటో ఎలా ఉంటుందో సో వాళ్ళతో మన పార్ట్నర్షిప్ తీసుకొని అలా జాయిన్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు లేడీస్కి మంచి ఇది ఇప్పుడు ఎప్పుడు లేడీస్ కి మెయిన్ ఏంట్రా ట్రెండ్ అంటే ఊ ఫస్ స్ట్ మనకి బ్యూటీషియన్ కోర్సు సెకండ్ టైలరింగ్ థర్డ్ క్లౌడ్ కిచెన్ ఏ ఉండేది ఇప్పుడు మెయిన్ అంటే ఇది నీ కు ఈజీగా ఎవరికైనా కూడా యూస్ ఫుల్ అవుతుంది హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేస్తూ ఈవినింగ్ పూట పార్ట్టైమ్ గా చేస్ కోవచ్చు అనమాట ఏం మనం జస్ట్ చ్ ఆన్ బోర్డింగ్ అవి చేసే అంటే క్లౌడ్ కిచెన్ పెట్టేసుకో కొంచూ పార్ట్నర్షిప్తో టై అయిపోయి జొమాటో స్విగ్గీ వాళ్ళతో
హుహు
ప్రత్యేకత చేసిస్తాం బై టైం కాదు సో అట్లా మనకి ఆ రెండు ఆర్డర్స్ వచ్చినా త్రీ ఆర్డర్స్ వచ్చినా అంటే మనకి ఏదైతే ఈజీగా అవుతుందో అవును రా అంతే య ఇప్పుడు ఆ చాలా మంది మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు ఇలాగా పార్ట్ టైమ్ అంటే ఐ మీన్ జాబ్ చేసుకుంటూ ఉ
కదా మనం మిషో లో ఏమైనా ఇప్పుడు ఆర్డర్ పెడతాము
అ
ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక ఐటెం ఉంది అంటే ఒక
నాకు అర్థమైంది నువ్వు చెప్పేది రీసేల్ ఆ రీసేల్ గురించి కానీ వద్దురా మీషో ఇవన్నీ ట్రస్టెడ్ కాదు వాడు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనకు పేమెంట్ వేసినా కూడా మళ్లీ మళ్ళలీ అది నీకు అది రా టది అది వాళ్ళ దగ్గర బ్లాక్ అయిపోతుంది సో ఇదంటే ఇక్కడ మనం మనమే అంది అన్న అనమాట మనమే మానిటర్ చేస్తాం అన్నీ మనమే చూసుకుంటాం కాబట్టి క్లౌడ్ కిచెన్కి ఏ ఓ ఓ అని ఇంకా ఆ ల్యాప్టాప్ లే ఉండాలి అని ఏం లేదు మనం మొబైల్లోనే లాగిన్ అ చేసుకోవచ్చు నీకు ఆర్డర్ అనేది ఆన్ బోర్డింగ్ చేసిస్తే స్విగ్గీ జొమాటో వాలా ఎంత లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ మెయిన్ ఉండాలి ఒక ఫు ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ లైసెన్స్ స్విగి జొమమాటో తో టైప్పైతే వవాల్ కొక పదహైదు వందలు మనకు కట్ చేస్తారు అంటే ఒకేసారి వాళ్ళు కట్ చేయారంట అట్లా మనకు వచ్చిన ఆర్డర్ మీద ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా కట్ చేస్తారు అంతే అట్లా పదిహేడు వంద పదహైదు వందలు అయ్యేదాకా చేస్త తరంట అది అండ్ ఇంకొకటి ఏంటంటే నీ ఏదైతే వచ్చో ఈజీగా ఫుడ్ ఈ టయానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ త థర్టీ మినిట్స్లో నువ్వు ఏదైతే చేయగలవొ ఫుడ్ అదే మనం మెనూలో యాడ్ చేయాలన్నమాట అట్లా
ఆహా న
అదే నువ్ అదే మేను లా వనుకో నీకు ఆర్డర్స్ వస్తాయి ఎందుకంటే అదర్ సిటీస్లో చాలా ఎక్కువ డిమాండ్స్ ఉంది రా క్లౌడ్ కిచెన్కి ఎందుకంటే కొన్ని కొన్ని రాయలసీమ సైడ్ కన్నా అదర్ స్టేట్స్ కానీ కర్ణా టకా తమిళనాడు అట్లా ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఉంటారు కదా జాబ్ పర్పస్కి వెళ్ళే వాళ్ళు అట్లా ఫుడ్ చేసుకొని వాళ్ళు పీజీస్ ఉంటాయి కదా కొంతమందికి పీజీ ఫుడ్ నచ్చదు కదా సో మనకి నియర్ బయరు చూస్తారనమాట వాళ్ళు నియర్ బై చూస్తారనమాట అరే మనకి ఎవర్రా తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు అది కూడా మన ఇంటి ఫుడ్డు చేస్తున్నారు క్లౌడ్ కిచెన్ అనేది ఇంటి ఫుడ్ సో మనలాగే మనం ఏదైతే చేస్తామో అట్లా అదే మనం వాళ్ళకి ఇస్తాం అట్లా వాళ్ళకి నచ్చింది అనుకు కో మళ్ళీ మళ్ళీ మన దగ్గరే ఆర్డర్ పెట్టుకుంటారనమాట అంతేరా ఇప్పుడు ఏముంది ఇప్పుడు మనం పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తాం అదేరా ఎవరైనా కూడా చేతి వాటం ఉండాలి మెయిన్ ఫుడ్డు పికిల్స్ రా ఇంకొకటి ఇప్పుడు ట్రెండ్లో ఉండేది అది కూడా నాన్ వెజ్ పికిల్సే అది నాన్ వెజ్ పికిల్స్ మెయిన్ ఇది సో ఎక్కడెక్కడ మనకి ఇప్పుడు మనం బ్యాంగళూరునే కాదు ఆ చాలా ఎక్కడెక్కడ మన కాలేజెస్ దగ్గర నియర్ బై తీసుకున్నా కూడా మనం ఇంట్లో నుంచి ఎటై మనం ఇంట్లో నుంచి టైప్ అవ్వచ్చు ఇంట్ ఇట్లో నుంచి చేయొచ్చు ఇదంతా బయటకి వెళ్లాాల్సిన అవసరమే లేదు పెద్ద పెద్ద డెబరాలు కొల్స అ లేదు మనం ఏవైతే ఇంట్లో ఉం సామాన్లు దాంతోనే చేస్తారంట అదిే అదే సో మా ఫ్రెండ్ ఐతే యితే చేస్తా ఉంది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసింది తన వల్ల హ వాళ్ళ కూడా వేరే ప్రొఫెషన్ న్నారు ఆల్రెడీ జాబ్ చేస్తూ కనీ పార్ట్ టైం కోసం ఒక సాటర్డే సండే పెట్టుకుంటరు వాళ్ళు మామూలుగా పెట్టుకున్న వాళ్ళు రోజం అంత మండే నుంచి సాటర్డే వరకు కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు లైవ్ ఇదేం ల్యా మనకి డాష్ బోర్డ్ లో మనకి ఆఫ్ అండ్ ఆన్ ఉన్ టున్తుంది అనమాట అంతే మనమే పెట్టుకోవచ్చు మనమే ఆఫ్ చేసేయొచ్చు అలాగా అంటే దీనికి మనమే ఇంకా అన్నీ అన్నట్ అటు ఎవరి కింద మనం పనిచేల్సిన అవసరం లేదు అట్లా
బెటార్ గద ఇదే మేల్ గదా అక్క
మంచిగా క్లిక్ అవుతది తెల్సా మంచిగా క్లిక్ అవుతాయి ఫుడ్ గాని వన్స్ నచ్చిందం టే కాపోతే స్విగ్గీ జొమాటోతో మనం టైయ్యప్పై వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కట్ జేస్ కుంటారనమాట మన దగ్గెర అంటే ఇప్పుడు ఒక సప్ టు హన్రెడ్ రూపీస్ ఒక వెజ్ బిర్యానీ అనకో
హ్మ్ హూ
హ్మ్ సో టూ హండ్రెడ్లో ఒక ఫార్టీ రూపీస్ అట్లా తీసుకుంటాడు మనకొక వన్ సిక్స్టీ వస్తుంది బెటరే కదా సీ వాడు మన దగ్గర వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని పోయి తడుగద మనం బోయి ఇవ్వం గా వాళ్ళే మన దగ్గరకి వస్తారు కదా మనకి కస్టమర్స్ ని పట్ పట్టిస్తారు కదా వాళ్ళు
హ్మ్ హ్మ్
హ్మ్
ఓకే ఓకే బెటర్ ఆప్షనే అక్క ఇదైతే ప్రస్ మ మమ్మీ నాన్ వెెజ్ బా చేస చదిఎంచికన్నా
ఏదైనా పర్వాలేదు అదే బాగా క్లిక్ అయ్యేది ఆ అదే బాగా క్లిక్ అయ్యేది అట్లా
తది అంటే దొన్నే బిర్యానీ చికెన్ ఫ్రై ఏదన్నా నాన్ వెజ్లో హ్మ్ సో ఇలా బాగా చేస్తుంది మా మమ్మీ
ఒకసారి ట్రై చేయొచ్చు అమ్మతో
హ్మ్ ఉ చే అద అదే అనుకుంటే ఒకసారి మా ఐడియా వచ్చిందక్క హ్మ్ హ్మ్ ఒకసారి ఐడియా వచ్చింది అక్క అనుకున్నాము కానీ డాడీ ఉడిదా వద్దు అని చెప్పేసి నాలో
అదేమి మనమేమి బయటికెళ్ళి సేల్ చేయం మన ఇంటి దగ్గర మనకే ప్రొఫెషనల్గా వాళ్ళే వచ్చి స్విగ్గీ ఇప్పుడు మనం ఎట్లయితే బయట ఆర్డర్ పెట్టుకుంటామో స్విగ్గి జోమటోలో అట్లా మన దగ్గర పెట్టుకుంటారు అరె ఎంత పెద్ద సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు నా చైతన్య క్లౌడ్ కిచన్ చేసి చేది హా మరి మంది ఏముంది ఎప్పు హ్మ్ సి మనకే మనం ఏమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనకి ఏదైతే ఈజీగా వస్ స్తుందో థర్టీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చేయగలము అదే చేసియ్యాలన్
కానీ ఫుడ్ కూడా ప్రైజ్ కొంచెం రీజనబుల్గా పెట్టినామ అంటే కొంచెం మీడియం క్వా
హటల్స్ లో త్రీ హండ్రెడ్ ఫిఫ్త్ ఫి త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటది
అసలు కూ నేను హ్మ్ కాదు అక్క నేను రీసెంట్గా పారాడీస్ లో ఒకా పన్నీర్ పీసూ ఓన్లి జస్టూ అది పుదీనా రైస్ లాగ అ బ్రౌన్ కలర్ లో ఉంటది అది ఎంత చిన్న క ఒకిష్ తెలుసా అదొచ్చేసి వన్ ఫిఫ్టి అసలుకు ఒక పర్సన్ కూడా తిన్లేరు ఒక చిన్న పిల్లలు తింటారే అంత క క్లూ ఇచ్చినార్ అక్క మళ్ళి వాళ్ళు దానికి ప్యారడిష్ వాళ్ళు కాల్ చేసి మమ్ మీకు స్పైసీ ఎక్కువ కావాలా మీడియం కావాలా తక్ తక్కువ కావాలా అని అడుగుతున్నారు ఒకే నాక్ తెలీదు కదా ఆ నాకు తెలీదు కదా నాకు మీడియం స్పైసీ పెట్టండి చాలూ అని చెప్పిన సొ ఒకే ఫైన్ వచ్చినాడు నేను చూసి షాక్ అయిపోయినా అసలుకు ఇంత చిన్న కప్పులో ఇప్పుడు మనం ఏద ధన తాలింపు లేసు కుంటామే చిన్న కప్పులొ ఏస్నాడు ఆ అంత చిన్న కప్పులో ఏయిచ్చినాడు ఆ ఇచ్ ఫుల్లు షాక్ ఐపోయ్నాన్ అస్సలుకు ఒక మీడియం పన్నీర్ పీసు ఒకటే ఒకటి ఇచ్చినాడు అది చిన్న కప్పు రైస్ అంతే ఆ ఇప్పుడు హాఫ్ రైస్ ఉంటాది ఆఫ్ రైస్ కన్నా ఎయింగాన ఈనింగానానే ఆ అసలు అంతిచ్చినాడా అంతిచ్చినాడా అది వచ్చేసి వన్ ఫిఫ్టీ నేనేం అనుకున్నా క్వాంటిటీ మీడియం గానే ఉంటుందిలే ఆ అన్ చెప్పేసి నేన్ ఫుడ్ ఆర్డర్ పెట్ నాకా అది కొస్తే అసల్క్ షాకింగ్ అసల్కి మళ్ళీ సరే ఆ వర్కు ఐపోయింది ఆ డిల్వరీ పార్ట్నర్ రివ్యూ అడిగినారు ఒకే ఫైన్ ఇచ్చినా ఒకెనా మళ్ళి ప్యారేడిస్ కంపెని వాడు ఫోన్ జెస్ సి హోటల్ వాడు ఫోన్ జేసి మ్యామ్ ఫుడ్డెలా గుంది ఇంగ్లీష్ వాడినడు మమ్ ఫుడ్ ఎలాగ ఉంది కౌన్ పొయ్ వండి మామన్నాంట
బా బాబా అదో పెట్టిందానికి రివ్యూ
కనీ టేస్ట్ పర్లేదు టేస్ట్ పర్లేదు బానే ఉంది ఆ వాడిచ్చింద్ కొంచ్
మ్మ్ కడ్పే నిండలేదసల్క్ కర్థం కడుప్ కూడా నిండలేదసల్కు ఇంకెట్లా అక్క చెప్పు అయ్యో సరే అక్ క్క ఉండక్క కాల్ చేస్తాన్ నేను మ్మ్